ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే తినేసి వచ్చి కొద్దిసేపట్లా వాకింగ్ చేద్దామని బయటకి వచ్చా
ఓ అయితే మీరు చనా మీ ఆరోగ్యం గురించి చాలా పట్టించుకుంటారనమాట తిన్నాక వాకింగ్ చేయాలి
ఆహా లేదు లేదు మామూలుగానే అసలు చెయను అనమాట ఈరోజు ఉరికే నేను కంటిన్యూస్ గా పనుకొనే ఏంటి అందుకు వాకింగ్ చేస్తాన
ఓకే ఓకే అట్లానా ఇంకా ఏం నేను మీరిప్పుడు చెప్పింటే నాకు ఒకటి గుర్తుచ్చింది అనమాట మా మాకి ఇంటర్ లో ఇప్పుడు ఒకటి శ్లోకం ఉంటుండే సంస్క్రిట్ లో అది తెలుగులో ఒకటే గుర్తుంది సాంస్క్రిట్ లో అది పద్యం గుర్తులేదు తిన్న తర్వాత వంద అడుగులు నడవ వలెను అని ఉంటదన్న మాట ఆ సో నాకి మీరిపుడు తిన్నా తిన్నంక వాకింగ్ చేస్తాను అంటే అది గుర్తొస్తుంది
అవునా మీరు శాంస్క్రిట్ తీసుకున్నారా
ఆ మేము సాంస్క్రిట్ తీసుకున్నాం మీరు
నేను కూడా సాంస్క్రిటె
ఓ ఓకే అప్పుడు ఎంత బాగుండే కదా అవి అవివో ఉంటాయి చూడు ఆ మూడు కాలమ్స్ ఉంటాయి అందులో ఇట్లా చెప్పుకుంటా పోతారు రాస్తారు వాటిని ఏమంటారు కూడా నేను మర్చిపోయా తా తా అదేం చెరణ ఆచరణ చరనా అభ్య అట్లాంటివేవో గుర్తొచ్చింద దానిలోనీ అంటారు మర్చిపోయినా
ఆ నేను కూడా మచ్ ఎప్పుడప్పుడు చదివ ఉండేది కదా అయితే మీరు నైన్టీ నైన్ నై నైన్ స్కోర్ చేసారా
ఆ నాకు తెలిసి మోస్ట్లీ చేసింట ఒక నైన్టీ ఎయిట్ పైనాట్ల వచ్చి ఉంటాయి
అవున ఇంకేంలెండి అయితే
ఏం చేద్దామండి అయినప్పుడు దా అదేదాని మార్కులతో ఏం ఉపయోగమే లేదు కదా మనకి
నిజమే అసలు ఇంటర్ అప్పుడు పోటీ పడి చదివేవాళ్ళం ఇప్పుడు తెగిన
ఏమి లేదు
టే మార్క్స్ ఇప్మాటెంట్ కాదు అనుకోండి ఇప్పుడు స్కిల్స్ కూడా ఏం రాదు
అది పాయ ఇది పాయ అంటారం అంటే మా సే ఎక్కువలేవు స్కిల్స్ లేవంటారా
ఆ మార్క్స్ ఎక్కువున్నా కూడా ఇది మళ్ళీ ఇంటర్వ్యూ అప్పుడు అడుగేస్తా రు కొద్దిగ అట్ల ఓరకంగా ఎయిట్ పాయింట్ లో పైన తెచ్చుకుందామని అంతే
ఓ ఓకే అయినా ఇంటర్వ్యూ ప్పుడు మనకి వచ్చినా కూడా ఫస్ట్ మనము ఎలాంటి టెన్షన్ లేకోకుండా భయపడకుండా చె ప్పల్ల అప్పుడు మనం తప్పు అయినా కూడా కొన్నిసార్లు వాళ్ళు అది కూడా చూసుకుంటా రు
ఆ మెయిన్ అది కాన్ఫిడెంట్‌గా ఏదన్నా చెప్పాలా కదా
ఉమ్మ్ ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నా కొంచెం అంటే అన్నిట్లో కాదు కొన్ని కంపెనీస్ అట్లా చూసుకుంటారు అనమాట అంటే వాళ్ళు ఇచ్చే జాబ్ ప్రకారం అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు ఆ వాళ్ళు వచ్చిన ప్పనించి పోయేంత వరకు ఎట్లా బిహేవ్ చేసినారు అన్ని చూస్తారు అంటే కొన్ని చోట్ల ఇలా స్కిల్స్ చూస్తారు ఇంకొన్ని చోట్ల ఇవి చూస్తారు వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి మనకి ఇస్తారన్నమ
అవునులేండి ఇంగ వాళ్లు ఎన్నెన్నో తిక్కలు క్వశ్చన్ అన్ని అడిగి అవన్నీ కూడా మనం బా మాట్లాడాలా
ఆ మన తలకాయ్ తినేస్తారు
ఆ నిజమే
ఏం తిన్నారంండి మీరు
నేను పప్పులో రసం తిన్నాను
పప్పులో రసమా అంటే
అంటే మామూలు పప్పు చేస్తారు కదా అప్పుడు రసం వంచు తారే అదే పప్పులో రసం
కాదనుకుంటా అండి అది కారం పప్పు అంటే అట్లా అని ఉంటారు మేం ఆసైడ్ మేము అట్లా అంటాము అంటే ఎక్కువ పప్పులోకి నీళ్ళు ఏసేస్తారు అంతే తక్కువ బ్యాళ్ళు పప్పు జస్ట్ ఉప్పు కారం అంతే వేస్తే అదేంది తాలింపు ఎస్తారు అంతే పప్పులో రసం అంటే అది అసల్ ఇంగ ఫుల్ లి క్విడ్ల ఉంటది దాంట్లో అసలు ఇంకా కొంచెం అసలు బ్యాల్లే ఉండవు అనమ ట అది ఎంత చేసినా అంత ఎక్కువ తీయలేరు
అవును కరెక్టేనండి
ఆ మేము అట్లా పప్పులో రసం ఒక్కదానికే తీస్తాము చింతాకు పప్పు చేసినప్పుడు అది కూడా మా అమ్మ చేయ్యదు మా అమ్మమ్మ చేస్తాండే అప్పుడు మంచిగా తింటంటి
అవునా
ఉమ్
ఉమ్ ఆచిల్ల ఉహు అంతగా రాదండి ఏదో అట్లా ఎగ్ రైస్
ఎగ్గరేసోచ్చా మీకు
ఆ వస్తుంది మామూలు ఊరికే అట్లా ఎగ్గేసి అన్ని చేయడమే కదా
ఏమైందంటే ఇట్లా ఇన్స్టా రీల్స్ ప్రభావం వల్ల మన ఇంటికి పోయినప్పుడు బద్ధకాన్ని పక్కన పెట్టి చేద్దామని చేసినాం నాకి మ నానకోకటే ఏ అది గార్లిక్ ఎగ్ రైస్ చేద్దాంని చేసినా ఏం చేసినా ఏం చేసిన అంటే ఫస్ట్ ఆ గార్లిక్ ఉంటుంది కదా తెల్లవడి దాన్ని ఫుల్ ద అది కొంచెం ఉప్పు కారం ఏసి దంచిన
ఆ
దంచేసి మళ్ళీ పెన్నం పెట్టి కొంచెం నూనె వేసి అది కొంచెం హీట్ అయినంక అది పే అది ఇంత పేస్ట్ లాగా అయిపోయింటుంది కదా ఆ సారీ దానికి ముందు ఆనియన్స్ ఎసినా అది కొంచెం బ్రౌన్ అయిక పేస్ట్ ఎసిన ఒక టూ మినిట్స్ అట్లా ఏసీ అన్నం వేసి కలిపేసినాం ఎగ్ అన్నం అన్ని ఏసి అదిఏందో అటు ఇటు అది అసలు గార్లిక్ లాగానే లేదు వాళ్ళు చూప్పినటైం లేదన్నమాట మా మళ్ళీ అనిపి ఒకే మామూలుగాయ చేసుకుంటే బాగుండు అంటే అట్లా గార్లిక్ కాక్కకుండా ఉప్పు కా కారం మసాలాలన్నీ ఎస్సేసినామ్ కదా అట్లా జె చేసుంటే బాగుండనిపించ
కూడా వేసేసిండ సరిపోతాండే
అంటే అప్పుడు మళ్ళీ గార్లిక్ టేస్తే లేదు కదా అనేసి వాళ్ళు ఎట్లా చూపించింటే అట్లనే చేస్ అనా అది ఏంత్త అన్నంలోకి ఎగ్గు ఉప్పు ఖారం ఎస్కొని తిన్నాట్టు అనిపిచ్
అయ్యయ్యో ఏం కాదులేండి ట్రై చేయండి అట్ల వచ్చేస్తుంది
చెయ్యాలండి నాకు ఏమి రాదు నాకైతే ఓన్లీ అండి మీరు కింద పడతారండి ఇలర్లే అండి అట్లా పడిపోతన్నార ఇంకా నేన్ నాకు నేనేమైనా బాగా చేసే అం ఒకే ఒక ఐటం ఎగ్ మ్యాగి బాగా చేస్తా
అవునా
ఉమ్ మాత చిన్న తమ్ముడుయితే వచ్చిన ప్రతిసారి చేయిచ్ పోని పక్కా తింటాడనమాట అంటే ప్రతిసారి ఇద్దరీ కి చేస్తాను లాస్ట్ సార్ ఏమైందంటే నాకి తినాలి అనిపలే అప్పుడు వేరేది అంటే అది టిఫిన్ లంచ్ టైమ్ వడు ఆఫ్ ఫుడ్డు తిండు అందుకు వాడికి ఎగ్ మ్యాగ చేసినా ఆ రోజు నేను తినను అనేసి వాడు కుక్కదాకే చేసేసినాను ఆ రోజు ఫస్ట్ టైం చాలా బాగా ఒచ్ వచ్చింది ఇంకా అయ్యో అని అనుకున్నా ఇప్పుడు గుర్తు పెట్టుకొని చేసుకొని తినాలి
ఆ అంతేలేండి
అవును మీరు ఊరికేళ్ళారా అండి ఏ మీ మీకు హాలిడేస్ ఇచ్చారా
ఆ హల్డేసే ఇచ్చారు అందుకు పోదామని
ఆ మా ఊరు దగ్గర ఒక ఊరు ఉంటుందండి ఆ ఊర్ అసలు అ చానా ఫేమస్ అనమాట ఈ పండగ ఇప్పుడు వచ్చే పండక్కి ఆ గూగుడు అనేసి ఆ అసలు లాస్ట్ టైం కూడా మేము అనుకో కోకుండా ఆరో మొహరం రోజే అనుకుంటా రా ఎప్పుడో పోయేసి వచ్చినాము ఆ రోజు పండుగనో పండగ ముందు పండగ తర ఎప్పుడో పోయినాం అప్పటికే ఫుల్గా ఉన్నారు అసలు సరే అనేసి ఇం ఇంకా ఈసారి ఏం చేసినారంటే నేను ఇక్కడ వేరే చోట ఉన్నా మా వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు వాళ్ళు పండగ రోజు పోవాలంటే చానా కష్టంమయితది అనేసి మన్న ఆదివారం పోయేసి వచ్చినారు
అవునా
కే చానా జనం ఉన్నారంట ఎంతసేపు పట్టింది వాళ్ళకే అది ఉండేది కూడా చానా చిన్న ప్లేస్ అనమాట ఎక్కువ మంది కూడా పట్టారు ఆ చానా జనం ఉంటారు
ఉమ్
చ అక్కడ ఎందుకో చానా ఫేమస్ స్టోరీ ఏమని ఏం తెలిదు కానీ ఏమో చనా ఫేమస్ ఆ అది ఓకే కానీ ఆ ప్లేస్ ఎందుకు ఫేమస్ అన్నది తెలీదు అంటే ఒక ప్లేస్ ఫేమస్ అయ్యక ఒక రీజన్ వుంటది వుంటది ఇప్పుడు తిరుపతి అంటే ఒక రీజన్ ఉంది అట్లా ఏమైనా రీ రాజన్ ఉందా అని తెలియదు
అంటే మామూలుగా మేము కూడా అప్పుడు మా అమ్మమా వాళ్ల్ళూలో చేస్తాం అనమాట అది అది ఎలా అంటే ఈన స్వామికి ఏదైనా మూక్కుకుంటాం అనమాట అదే పీర్ల స్వామికి ఏదో ఇట్లా దాని పైన పెడతారు గొడుగులాగ
ఆ
అవి అట్లా ఇచ్చి ఇట్లా మామూలు చెక్ చకిరి పోస్తారనమాట చకిరి మంత్రియడం
ఓకే
అలాగిస్తే మంచిదని అంటారు
అవునా ఎప్పుడైనా ఇచ్చారా మీరు అలా
ఆ మేము ఎప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడు అదే వీళ్ళ ఇంకెత్తుతారు అన్నట్లా అప్పుడు ఇస్తాం అన్నమాట
అ ఆ మాకి ఆ నన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక ట్యూషన్ కి పోయేదాన్ని ముస్లిమ్స్ వాళ్ళ ట్యూషన్ కి వాళ్ళు ముస్లిమ్స్ ఇట్లా ఫ్రైడేనా ట్యూస్డేనో ఇట్లా పోప్పులు చక్కెర ఇస్తండ అందరికి ఎంత బా ఎంత ఆ ఫ్రైడే అదే ఏదో గుర్ లేదు ఫ్రైడేనే అనుకుంటా పప్పులు చెక్కర అవి రెండు కల్ నిది ఫ్రె అహ కొబ్బరి ఏం లేదు జస్ చ్చుకునే పప్పులు ఉత్త పప్పులు ఉత్త చక్కెర రెండు ఇట్లా మిక్స్ చేసి ఉక్న అందరికిీ కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఇస్తా ఇంగ ప్రసాదంగా
అవునా
కూడా అది బాగుం కాంబినేషన్ నాకు వాళ్ళ వళ్ళే తెలిసిందన్నమాట
ఓ అ
సరే లే ఇంగ అయితే నేను ఎళ్ళి నిద్ర పోత
ఆ సరే అండి బాయ్ బాయ్
బాయ్
ఆ